వినిపిస్తుంది ఈద్ ముబారక్ హ్యాపీ రంజాన్
థ్యాంక్ యూ సేమ్ టుయు ఏం చేస్తాళ్ళండి
ఏ ఏం లేదు ఇగ ఈది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇప్పుడే కొంచెం తీరిక దొరికితే మీకు కాల్ చేసినా అండి
ఆ పొద్దున్నే ఎటేళ్ళారండి
పొద్దున్నా ఫస్ట్ అయితే ఫగర్ నమాజ్ చదివి దాని తర్వాత వచ్చిన తర్వాత అ స్నానం వగేరా చేసి ఫ్రెష్ అప్ అయి ఇదిగాకు వెళ్ళి ఈద్ కి నమాజ్ చదివి
మ్
ఆ అచ్చి అందరు పెద్దవాళ్ళని కలిసి అన్నం తిని ఫ్రెండ్స్ ని కలిస్ చి ఇప్పుడు కొంచెం ఫ్రీ అయినాం మళ్ళీ నమాజ్ ఉంటది మధ్యాహ్నం నవు నమాజ్ చదివిన తర్వాత మిగిలిన వాళ్ళని ఎళ్లి కలిసి రావాలే రసంప్
ఇయ్యల ఐదు గంట్లకు భోజనం చేయరా అండి
చేస్తారు ఇగ ఎప్పుడు మీ ఇష్టం మీక ఎప్
ఆహా అట్లా కాదు నిన్నటి వరకు ఐదు గంట్లక్ ట్లకే తిన్నారు కదా అది ఇప్పటి నుండి ఏం లేదు ఇష్టం ఎప్పుడు
ఇదు మన ఇష్టం మనకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినొచ్చు అన్నట్టు ఇప్పుడు మార్నింగ్ సహేరీ అన్నట్టు ఏం ఉండదు ఇగ
ఆహా ఏమేమ్ ప్రిపేర్ చేసుకున్నారండివాళ
ఇవాళ మేము షిర్కుర్మా అదయితే స్పెషల్ స్ తబ్బు ఎ బాహర్ క ఫ్యాన్ దాలో అందర క బంద్ కరో షిరుకుర్మా జేశాము షిరుకుర్మ అంటే షేమియా తెలుసు కదా
ఆ ఆ
షేమ్యా దాని తర్వాత చేసీ ఈ బగారా చికన్ చి కన్ కుర్మా
మ్
దాల్చా కద్దు కద్దు మో మో మునగ డ్రమ్ స్టిక్ వేసి దాల్చాన్ చేసిండ్రు
ఆ
ఆ
ఇంకా ఏమన్నా వేరే కర్రీస్ ఏమన్నా అండరా అండి
సాధారణంగా మేము నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి అదే వండుతాం ఎవరైనా ఇన్వైట్ చేసి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెజ్జ్ స్పెషల్ గా
మరి ఇవాళ హలీం హాలిమ్స్ స్పెషల్ చేసుకోరా అండి ఏ నాభిత్ తక్వ వేట్టు
తీసుకోమ్ అండి ఎందుక్ అంటే హాలీమ్ హరిమ్ కి లాంగ్ ప్రాసెస్ ఉంటాయి గదా ఆ దానికి చేయడానికే ఫోర్ హవర్స్ పడుతుంది ఇప్పుడు ఈద్ రోజు జో మిగ్తా ఎం పనులు బాగుంటాయి గదా మళ్ళా హాలీమ్ ఎడికెళ్లి పెట్
అయితే ఈ అల్లీం జెత్తే ఇప్పుడు చికెన్ ఉంటది గదా అండి దన్ని చికల్ ను బాగా ముక్కల్ ముక్కల్ ముక్కల్ ముక్కల్ లింట అంటే తుక్కు తుక్కు తుక్కు తుక్కు తుక్కు ఉంటది గదా దాన్ని ఫస్ట్ ఎ అట్లా అట్లా మొద్దు మీద కొడతారా అండి లేక్
లేదు లేదు ఒ ఫస్ట్ ఫస్ట్ ఆ ఫస్ట్ ఏందంటే దాన్ని కర్రీ చెయాలి బాగా ఉడికియాల అన్నట్టు
అదే ఎంత ఊరికిచ్చిన ఇపుడు పీసెస్ లాగా ఉంటాయి గదా అండి
అవును నేను చెప్తున్నా గదా మీరు బాగా ఉడికిచ్చిన తర్వాత ఇ ట్లా ఒముక్కట్లా అది ఏమంటరు మాంసం అనేది కింద ఎల్పోతది ఇట్లా ఇట్లా ఊపితే అంతా ఉడికియాలి ఉడికిచ్చిన్ తర్వా ద మాంసాన్ని తీసి దాన్ని చేత్తోనే చిన్న చిన్న ముక్కలు చేశేయాలె చిన్న చిన్న ముక్కలు చేష్ ఇ మానము అది అ ఐదు ఆరు రకాల పప్పులు ఉంటై కదా
అ
ఆ పప్పులని మనం రుబ్బుకొని ఉంచుకుంటాం గదా అవ్వి ఇవ్వి అన్ని కలిపేషి
ఉమ్
అవి ఇవి అన్ని కలుప్ పెషి అప్పుడు మనం ఇ దాంతోటి ఆ ఉంటది గదా గో టేదా అది చేసేది దాంతోటి రుబ్బుతారు ఆ రుబ్బుడే వన్ అవర్ రుబ్బుతరు అద్ మనకు ఎంత రుబ్బితే అంత టేస్ట్ వొస్తది దానికి
ఆ
దాన్ని రుబ్బిన్ దాన్ని బట్టి మనకు టేస్ట్ అనేదే
ఆ టెస్ట్ వొస్తది ఫైన్ టెస్ట్ వొత్తది
ఆ
ఆ అది ఇ ఏమంటరు ఆ స్పూన్ బెడితే ఇట్లా సూన్ స్పూన్ కు అత్తుకొని రావాలె
అట్లా అట్లా అస్తనే అద్ అట్లా అఇనట్టా ఉమ్ ఇంకా అంటే అంత అ ఏ పెద్ద పెద్ద గంజులు పెట్టి ఉడక పెట్టి అట్లా చేస్తారా
కి ఎవరు పిలవలేదా అండి ఇన్వైట్ చేయలేదా ఈదిలో
ఓ చాలా మంది పిల్సిండ్రు అండి కానీ ఇగ నాకు ఇవాళవో ఒక్క పొద్దు గదా శనివారము కొంచెం మేము తినము అండీ ఆ మా పిల్లలకు ఆ స్వీటులు స్వీట్ తిన్నామా అండీ కానీ హార్డు మా పిల్ పిల్లల్ ఉన్నార్ కదండీ ఇంగ పిల్లల్ దీన్నారండి ఇంటిముందట భయ వాల్ తీసుకొచ్చి ఇచ్చా ఇష్టమే మా బయ్యా వాల్ ళ్ళు తెచ్చిస్తే మా పిల్లల్ దిన్నార
ఆహ
ఉ కామంటే ఇగ మా మ సారు గుడ తిన్నారు చాల బాగ చేసిండ్లు వాళ్ళు ఇగ అవ్వే అయినయ్ అన్నట్టు మాకు ఇవాళ మా పిల్లలు ఇగ
ఉమ్మ్
హైదరాబాద్ నుండి ఒచ్చిళ్లు వచ్చి
ఇప్పుడు అ హాలిడేసె గదా ఉగాది ఇవన్నీ కల్సొచ్చినయ్ గదా
ఔనఔను అన్ని కల్సాచ్చినయ్ మళ్ళ మాది గుడ నిన్న ఒక వన్ డే ఉండి పోడే గ్యాప్ తోటి మాది గుడ పండుగుండె గదా
మి బాబూ రేపటి వరకు ఉంటరేమొ
మ బాబు ఉ రేపు నైట్ ఎళ్తడు రేపు నైటో ఎల్లుండి పొద్దుటో ఎళ్తడు
అ
ఉమ్మ్ ఇంక్కండి మీరేం చేస్తరండి
ఉమ్
మీరేం చేస్తరండి
నేనూ జబ్ జాబ్ జాబ్ చేస్తున్న మేడం నేను ఇన్స్ స్టుడెంట్ని కాదు
ఆహా స్టుడెంట్ కాదు జాబ్ చేస్త ఆ ఏం జాబ్ అండి
ఆ నేను హాస్పెటల్లో చేస్తా అండి
అట్లన
ఊ టెంపరరిగే పర్మనెంటే ఎం గాదు
ఆ
ఊ ఎందుకు వాయిస్ స్టూడెంట్లాగా ఉన్నదా
ఆ లేదండి ఏం లేదు స్టుడెంట్ లాగ లేదండి స్టుడెన్ ట్లాగ లేదండి పెద్దలా పెద్దవాళ్ళలాగనే ఉన్నది వాయిస్ ఔను ఆ స్టుడెంట్ లాగేం లేదండి ఇంక మీ మిస్సెస్ ఏం చేస్తదండి ఏమన్న జాబ్ చేస్
నాకు పెళ్ళి కాలేదండి
ఇంకానా
ఆ కాలేదు
మరెందుకండి ఇంక ఇప్పడ్ వరకు ఎందుకు చేస్కొ
మంచి అమ్మాయి దొర్కలె అయితే చేస్కోలె
ఉమ్ ఎవ ఉన్న అమ్మాయిని ఏం చేత్తరండి
అ ఆ
ఉన్న అమ్మాయిని ఏం చెత్తరు
ఎవరున్నరు అ
ఇప్పుడు ఏం లేరా అండి మీకు
ఎవర్
ముత్త ఆహా ఎలేస్కో ఇప్పుడు మీ
ఎవరు లేరండి పెళ్లి కాలేదని చెప్తున్న గద
మరే చూడమంటరా అండి ఎవరినన్న
చూడండి గద
పెద్దయ్ ఎక్స్పెక్టషన్స్ ఏం లేవండి యావరేజ్ యావరేజ్ ఉన్న సరే యావరేజ్ ఉన్న స సరిపోతరు టె ఏందంటే కొంచెం దొడ్డు ఉండొద్దు
ఆ
ఆ
కట్నం ఎంత కావలండి మరి కట్నం కట్నం
హలో
కట్ కట్నం ఏంత గావలన్
కట్నం ఏం ఒద్దండి అమ్మాయి మంచిగుండి గుణం బా ఉంటే చాలు కొంచం దొడ్డు ఉండొద్దు పొట్టిగ ఉండొద్దు
ఆ
ఆ
అంటే ఏమన్న బంగారం ఇస్తరాండి మరి వాళ్ళకు
వాళ్ళకు మేమ
హు
మేమేమి ఎయము ఆళ్ళు ఏమి ఇయ అవసరం లేదు ఊ ఊ అట్నుండి కూడా డిమాండ్ ఉండొద్దు అటు నుండి డిమాండ్ ఉండ దు ఇట్ నుంచి కూడ మేమేం డిమాండ్ చేయ్యం
ఫిక్స్ ఫిక్స్ చేయమని
ఏం చెయ్యమండి ఫిక్స్ డిపాజిట్ ఎందుకు చేతం
ఫైనలా ఆ మరి ఇయాల రేపు అమ్మాయిలు అవును చెప్పిండు మాకు ఒకే చెప్పిందండి లో ఎవరన్నా ఆ ప్రాపర్టీ ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు ఉంటే చేసుకుంట్రట వాళ్ళక్ కేం లేదట ఫూర్ ఫ్యామిలీ వాళ్ళు
పూర్ ఫ్యామిలీ అయితే ఆస్తి మేమియ మరి మాక్ వాళ్ళు పురైతే ఆస్తి మేమియలనా మరి మాక్ ఎవర్ ఇత్తరు
ఆ అంటే మీకేమి ఇయ్యరండి వాళ్ళు వా వాళ్ళు మీకు అమ్మాయిని ఇస్తరండి
అమ్మ అంటే వా అబ్బాయి వాళ్ళక్ దొరకడ ఇగ అబ్బాయికే అమ్మాయిలు కరువున్నర అబ్బాయిల అమ్మాయిలు అమ్మాయిలకు అబ్బాయిలు అవసరం లేదా
ఆ మరె అట్ల దొరకరనె ఇప్పుడు అదనంగ ఎదురు కట్నాలు ఇస్తుంటే ఉం అందుకని మరి మీ ఏమన్న ఇస్తె
మేమ్ ఏం ఇయ్యం మాకు ఆ మేమ్ ఏమి ఇయ్యము ఆమె ఫ్రీగ చేసుకుంటె చేసుకుంటం లేకపోతే ఇట్లనే ఉంటం
అ క్లేవరు ఇప్పుడు మాకు గూడ ఉన్నారండి చాలా మంది కాదంటే మాకు గుడ గట్లనే ఆడ్ తను ఎదురు కట్నం ఇస్తేనె పెళ్లి చేసుంటరట లేగుంట్లేదు నా అమ్మాయిలు దొరుకుతలేరు కదా అందుకే బాగా డిమాండ్ ఉన్నది అమ్మాయిలకు అవునవును ఎల్లిం
మాకు ఓక ఫ్రెండ్ ఉన్నడు అండి ఆయనకి కూడ పెళ్ళి కాలే అమ్మాయి కావాలని బాగా చూస్తున్నడు
ఎవరు మీ ఫ్రెండా
మాఫ్రెండు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నడు మళ్ళ మాకు పాలు పోసే ఆయన ఒక ఆయన ఉన్నాడు
ఆహ్
వాళ్ళదేమో పాలు పోసే అళ్ళదేమో ఆ మన ఇది అవు ఏంది క్యాస్ట్ గొల్లోల్ళు కాదు వాళ్ళు అదవ్
కాపొల్లు
కాపు ఆ కాపొల్లు ఔ ఇంకో మా ఫ్రెండ్కి ఏమో ఏం బుక్ ఉండవు అండి
ఆ బుక్కోలా బుక్కొలంటే ఐడియా ఉందండి
ఆ అది బుక్కోళ్లకు ఒక అమ్మాయి కావాలె కాపొల్లకు ఒక అమ్మాయి గవాలె ఇంకో అమ్మాయి ఎస్సీ అమ్మాయి ఉన్నది గని ఆమె పెళ్లిి చేసుకోదట
అ అ
ఉమ్
ఎస్సి అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోదట
గేమొ ఆమెకు మంచోళ్ళు ఎట్లోళ్ళు దొరుకుతరో అని భయం ఉన్నదో మరి ఏమున్న బ్లాంక్
మొహం మీద ఏమన్న రాశింటుద అండి
అది అందుకోసం అందుకోసమే భయపడతంది ఆమె
ఏదో నాలుగు వంతుల జీవితం చేసుకొని
నాలుగొద్దుల జీవితం సంతోషంగ ఉండాలి మళ్ళ పెళ్లి చేసుకున్న వల్లే ఆడు ఎవ్వ మన జీవితాన్ని కూడా ఆడే జీవిత్తడు నువ్వు ఇట్లా ఉండాలి అటు పోవద్దు ఇటు పోవద్దు అని
అది తప్పదు కదండి చేేసుకున్నప్పుడు కాని
దండి ఏం తప్పేది ఏమున్నది అది పాతకాలం తప్పకపోవడం ఇప్పుడు ఏం ఆమె ఆమెది మంచిగా ఆమె సంపాదిత్తంది ఆమెది జీవిత్తంది పెళ్లి మో స్
ఆ